హలో
ఉమ్ చెప్పు రా
బాగున్నావా అక్క
బాగున్నా నువ్వు బాగున్నావా
ఉమ్ బావున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదురా ఖాలినే నువ్వెంచేస్తునవ్
ఏం లే టీవీ చూస్తున్నాం. సీరియల్స్ వాచ్ మార్ మార్నింగ్ చాయ్ బిస్కెట్ ఇంత ముందే లంచ్ వేసిన అమ్మె తోట కూట్
టిఫిన్ అంతేనా ఇగ
నేను టిఫిన్ తిన
గుడ్ గర్ల్ రా నువ్వు
ఆస్ట్రలనే స్కిప్ వేస్తే ఇంటిలో చాయ్ బిస్కెట్ చాదు సరి
ఉసు హాస్టల్ అంటే ఫుడ్ నచ్చాక స్కిప్ చేస్తాం ఇంట్లో ఏమైంది
ఇన్ నేను చిన్నప్పటి నుంచి అంతే ఎక్కువ టిఫిన్స్ ఏమీ నాకు నచ్చవు ఓన్లీ దోశ ఆ తింట
అవునా
ఉ దోశ ఒక్కటే తిం
తిన్నవయితే లంచు?
ఆ తిన్నా ఇంతకు ముందే మీరు తిన్నారా?
లంచ్ తినలేదు ఇంకా హా జస్ట టిఫిన్ అయ్యింది అంతే ఉ
తిన్నరా?
ఉప్మా తిన్న అహ్హ్
ఉప్మా హాస్టల్ లో ఇవే తిన్నం హిమ్
హే హా డెైలీ ఉప్మా అహ్హ్
డైలీ ఉప్మానా నీకు ఇష్టం ఉప్మా అంటే
ఇంటిలో ఎక్కువ ఉప్మా ఇష్టమే నాకు
ఉ
బయట ఎపుడు ట్రై వేయలే అంత సాహసం వద్దులే హ్హ్
హాస్టల్
ఆహా ఎప్పుడు చూడలే అసలు చూస్తేనే అది అవసరమా అనిపిస్తది.
ఉమ్ అసలు నేను ఏం తెస్తను
తినడం, పనుకోడమా
తినడం తినడం తక్కువ తింటాం కాబట్టి నువ్వు తింటాలే అని తిడుతుంది మా మమ్మి మె పడుకుందామంటే నైట్ పడుకుంటే టెన్ థర్టీకి మార్నింగ్ ఎయిట్ కీ లేస్త
ఆహా
వంకాయ
తిన్నో
కదా
ఆ అసలు షాక్ అద అలా హాస్టల్ లో ఎప్పుడు పడుకుం టమేడ
హాస్టల్ లో ట్వల్వ అయితది వన్ అయినా ఆచర్యం లేదు హాస్టల్ లో ఉన్నట్ తిని టైం పాస్ చేసేసరికి మాకు టెన్ థర్టీలు ఆయి అయితాది టెన్ థర్టీ ఆల్మోస్ట్ ఇతతు మెయిన్ వర్క్ ఎమియిన వేసుకొని పనుకుంటే వారు అదే కదా
ఆ
నీ ఇంకా ఆశ్చర్యమైన విషయం చెప్పాల ఇప్పుడు టెన్ థ టీ కి పడుకుంటాను ఒక టూ వీక్స్ నుంచి స్టార్టింగ్ హాస్టల్ నుంచి వచ్చిన వన్ వీక్ కి నైన్ థర్టీ నైన్
గిజదు వైప్ అంత స్పీడ్ గా అలవాట అట్ల ఎట్లా మార్చుకుంటవ్
అలవాట్లు మార్చుకోవడం అంటే మార్చుకోన్నడు ఏమి ఉండదు ఇక్కడ మనం పడుకోం కదా అంటే లాస్ట్ ఏప్రిల్లో ఫుల్ హీట్ టూ త్రీ అయ్యేది పడుకునే సరికి మళ్ళా మార్నింగ్ సిక్స్ సెవెన్ కి లేస్తుండేస్ అది షెడ్యూల్ సరిగా లేకుండే కదా పడుకోడానికి ఇక్కడైతే మంచిగ స్కూల్ లైసిస మ చందం తిన్నాక ఆటోమేటిక్గా నిద్ర వస్తది ఆ ఇంట్లో
ఏసి ఉందా
నొ నో కూల
కులాదనా
నోగా మీ అంతరిచ్చల్
లేదండి మాక్కుడ కూలర్ ఉందండి మా ఫ్రిడ్జ్ కూడా లేదు అసలు
తెల్సా
ఆ అదే బెస్ట్ అసలు ఆ ఫ్రిడ్జ్ అసలు ఎట్లనో ఏందో
ఫ్రిడ్జ్ లో ఈ ఈ ఏమంటరు ఇప్పుడు కొనుకుందాం అనుకుందం కొన్ కున్నా మన్ కుంటే డాడీ అన్నాడు ఎందుకు వన్ మంత్ అయితే మళ్ళ ఏం వాడం కదా నెక్స్ట్ ఇయర్ కొనుకుందాంలే దసరా వరకి ఏమైనా ఆఫర్స్ ఉంటాయి కదా అప్పుడు కొనుక్కున్నామని నేను అన్నారు నువ్వు ఎట్లా ఉండవు
పిక్చ పిక్చ రేట్స్ ఉంటాయి సమ్మర్ కాబట్టి
అవును ఎట్లా నువ్వు నేను ఉండ హాస్టల్ కి వెళ్ళిపోతా వాళ్ళిద్దరు ఉం టారు ఏం చేసుకుంటాం మేము ఫ్రిడ్జ్ అనేసి మా అమ్మయి
ఊ అదే
అందుకే
ఆ
కొనాలి ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నా కానీ పెద్ద బీరువా కొనుకున్నాం
ఆహా
పెద్ద విరువ ఉన్న అది ఒక రూమ్ మొత్తం అదె అయింది
ఉంటదేమి ఇప్పుడు బట్టలతో
హాస్టల్ నుంచి తీసుకొచ్చినా కాబట్టి బట్టలు నిండిపోయింది నేను బయట పెట్టుకోను బట్టలు పెట్టుకుంటా నండిప్పండి మళ్ళీ నేను ఒకవేళ నా బట్ట నేను తీసుకుని హాస్టల్లో పోతే కతం అది కాలు కింద మొత్తం కాలు
యితాయ ఎల్పు అంగనే ఈగ
ఆహా లేదు ఎగ్జామ్స్ జూన్ అంటే జూలైలో కదా మాకు ఎగ్జామ్స్ కమ్ మా కంత ఏం ఇన్ఫార్మ్ చెయ్య ఎస్ నార్మల్ మిర్చి పెడతారు కావచ్చు మిర్చి పెట్టినంకు
కోలా లేకపోతే క్వశ్చన్ మ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తారా?
టెక్స్ట్ బుక్స్ చదువుకోవచ్చు కానీ మేము యూట్యూబ్ వెబ్సైట్ లో పిడిఎఫ్ చదువుకుంటాం.
అ
ఢిల్లీ ఢిల్లీ నుంచి ఏమంటా ఢిల్లీ ఫార్మసీ చదువుకుంటన్న మెయిన్ జెనరల్ ఫార్మసీ వెదుకుంటా
ఉహు
ఇస్తామంటే ఇగా ఉందిగా మనకి ఎట్లా టెక్నాలజీ చదువుకోవాలింటే ఛార్జీబిటి తో చదువు
చాలపోచ్చుహ్హ్
అదే ఎష్టం నోటిత్తుకు
మీ ఏ యూనివర్సిటీకి మీది ప్చ్ ఐ మీన్ రిలేటెడ్
కాకతీయ యూనివర్సి
కాకతీయ యూనివర్సిటీ ఆ మాది జేఎన్ టియు
జెనటీయు యు టఫ్ అనుకుంటుండే మేము కానీ బెటర్ జెన్టియు బెటర్ కాకతీయ కన్నా
అవునా హ్హ్
చనా మేం రాకముం
హమ్
జెన్టియు చాలా అది ఇది అ అనుకున్నాం కాదు సెంటా బడుతది మా
ఉహు మాకేం ఉండదు మాది అటానమస్ జస్ట్ ఉ పైన జేన్టియు యూనివర్సిటీ అని వస్తది అంతే మాది
హెఫ్లియేటెడ్ బజ ఏంటిరా అనొస్తాయా మాకే మది కా కాకతయనే వస్తది హండ్రెడ్ కాకతయ మళ్ళది త అటోనమస్ గాదు సె టన్ పడతి చెమ్ అంటే మాకు ఏడుపు వస్తది. గ్జమ్స్ ఎక్కడెక్కడన పడు ది ఆఊరల్ పోయి రాస్ మళ్ళ మార్నింగ్ బట్ తిన బావుంటది వాడు నైన్ కి పెట్టిన నైన్ నుంచి ట్వెల్ ట్వెల్వ్ థర్టీకి పెట్టినా ఏమదు కానీ ఈ ఆఫ్లైన్ ఉం ఉంటది టూ టు ఫైవ్
ఆఫ్టర్నూన్ ఎట్లా వెడతాడు.
మాకు ఆఫ్టేర్నూన్ నే టూ టు ఫైవ్
ఓహా ఎట్లీస్ట్ తెలిసిన రూట్స్ అ పడతాయా, లేకపోతే తెలియనివి కూడా పడతాయా?
తెలియనివి కూడా పడతయ్ తెలుసుకొని పోవాలి.
అమ్మో కష్ట మేమా ఆ కాలేజ్ లోనే రాయనికే ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకుంటాం. అసలు ఫస్ట్ పెంచా లాస్ పెంచా అని చూసుకుంటాము. సీటింగ్ అరేంజ్మెంట్ చేూసుకొని పోయి గీక్తను బెంచ్ ల పైనా
మమైతే మా ప్రదేశంకి కాలేజ్ కొత్త సమ్మ కొత్త సమ్ ఉంటది మళ్ళ తర్వాత ఎట్లాంటది తెలుసా వేరే కాలేజ్ వాళ్ళు ఉంటారు పక్కన మన వాళ్ళు ఉండరు వేరే కాలేజ్ వాళ్ళు ఉంటారు. న్ మల్ల తర్వాత లెక్చర్స్ కూడా
వేరే
వేరే ఉం వాళ్ళది వాళ్ళకి తెలుసు ఉంటది కా మన కాలేజ్ వాళ్ళు ఏదో ఏ ఎవరో ఒక్కరు ఉంటారు కదా మనకి తెలిసిన వాళ్ళు ఆ కాలేజ్ లో అట్లా అట్లనే ఉంటాది మళ్ళా పోయినప్పుడు ఎగ్జామ్ ఫైవ్ థర్టీ కాబట్టి మా మధ్యసకి ఎయిట్ అయినా అవుతుంది
ఉ అవుతుది ఫ్రెండ్స్ ఉంటారా మరి
ఉంటారు ఒక కాలేజ్ మొత్తం ఆన్న పడుతుంది
ఆహా అయితే అట్లా అయితే పెట్ ఇారు మరి వేరే వేరే వాళ్ళకి వేరే వేరే ఇప్పు నార్మల్ ఇంటర్గా ఇంటర్ అట్లా పడతాయి ఇక అట్లా పడితే కష్టం
ఇంటర్లో ఎట్లా పెడతావ్ మనకి ఇంటర్లో కూడా అంతే కదా
ఇంటర్ లో అంటే ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతేగాని మొత్తం ఉండరు కదా
ఆహా ఉంది ఇక్కడ అట్లేం లేదు మొత్తం మన మన ఒక ఇట్లా వేయించ్ కట్టు ఇట్టు ఉంటది కదా డెస్క్ కియట్ ఇటు సైడ్ మన కాలేజ్ వాళ్ళు వాడతారు అటు సైడ్ వేరే కాలేజ్ వాళ్ళు వాడతారు పక్క పక్క మిగతా ఒక టూ త్రీ కాలేజ్ పడతాయి ఇక మన కాలేజ్ లో వేరే కాలేజెస్ వాళ్ళు పడతారు ఎప్పుడు పేషాన్ అయితే సేమ్ అంటే
స్టార్ట్ చెయ్ చదవడం
వన్ మంత్ పీస్ఫుల్ అసార్ హాలిడేస్ అయిపోయినట్టటు అనిపిస్తలేదు అంటే హాలిడేస్ మొన్నేనే వచ్చినాయి కదా అనిపిస్తుంది నాకైతే మీ కూడా అట్లానేేనా
రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి రాసిన ఎగ్జామ్స్ ని
అయిపోయినాయ మరి
అయిపోయిందిగా పాస్ క్లియర్ అక్క బ్యాక్లాగ్ లేకుండా కంప్లీట్ చేసినా సార్ బీటెక్
గ్రాడ్యుయేషన్ సర్మనీ ఉంటందా మీకు
ఉంటది లిచి లైన్ లో ఉంటుందేమో
అట్లీస్ట్ మీకు అదేనా ఉంది మాకు అవి ఏమి ఉండవు
దా మా కాలేజ్ కిరా నేను ఇంక నా టోపిస్తా అన్నించి ఫోటోలు దిపుతందా
నిజమా సారే వస్త ని సర్ మ మీ మలు నేను వస్తా మీ కాలేజ్ కూడా చూస్తా
ఆ సరేదా పిలుస్తా నేను
జులై లో నా
ఆ మేబి మీకు ఎగ్జామ్స్ ఉంటే
ఎగ్జామ్ ఉన్నా వస్తా నేను గ్యాప్ ఉంటే ఓకే నీ శర్మని ఎట్లా మిస్ చేసుకుంటాం చెప్పు
హ ఏమో మరి ఇగా అట్లయితాదో ఉమ్ జాబ్ జబ్ జాబ్ ఎప్పుడొస్తదో.
తున్నర మేస్ట్ర డే అను.
ఆహ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి. అసలు ఇన్స్టిట్యూట్లు చూసుకుందాంమన్నా ఏ ఇన్స్టిట్యూట్ నచ్చట్లేదు.
ఎవ్వరూ కరెక్ట్ చెప్పట్లే ఉమ్.
హైదరాబాద్ లో ఎట్లా సరిగ్గా చెప్పారు ఫ్రీ అని. ఫ్రీగా చెప్తే మళ్ళ ఫీ ఎక్కువ ఉంటది.
సరిగ్గా చెప్పిన. ప్లేస్మెంట్స్ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు లే ఆఫ్స్ అవుతున్నాయి మళ్ళీ అందులో. ఏందో ఏమో అసలు ఎటు సైడ్ పోవాలో అర్థం కావట్లేదు మళ్ళీ చెయ్. ఉమ్.